వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇట్లా ఖాళీగా బయట కూర్చున్నామండి మీరేం చేస్తున్నారండి
మేము ఖాళీగానే ఇంట్లో కూర్చున్నా అండి మంచం మీద
అవునా అండి తిన్నరా అండి
తిన్నామండి మీరు తిన్నారా అండి
ఆ తిన్నాం అండి
ఏం తిన్నారు ఇయ్యలా
ఈ రోజు మేము అప్పలు తిన్నాంమండి చాయిల ఎసుకొని
అవునండి చాయిల అప్పలు బాగుంటాయి కదండి నాకు మాకు ఒక స్నేహితురాలు చెప్పింది అనమాట ఆ
ఆహ అవునండి బాగుంటాయండి
అవునండి మా దగ్గర చాలా బాగా చేస్తరు అనమాట అప్పలు రోజు రెండు పూటలు సైలల్లా ఏసుకొని తాగేది అనమాట
అవునండి ఆకలైద అండి మరి మళ్ళీ మీకు
మధ్యాహ్నం అన్నం తింటా అండి ఇగా
ఆ
బో ఇంకా పొద్దున్న టిఫిన్ ఏమి తినను ఇగా మధ్యాహ్నమే డైరెక్ట్ తింటా అన్నమాట మీరు తిన్నారా మళ్ళీ అన్నంగా అన్నం అట్లా నీకు మరి ఆకలిగా లేదా అండి మరి
ఆ కాలేదండి నాక్
మీకు కాలేదంటే మాకు కూడా ఏం కాదులేండి అట్లనే ఉంటాం
ఆహా అవునండి ఏం కూరండిందండి అమ్మ
అమ్మగారు టక్టర్ బచ్చలు కూరా మీకు తెలుసా అండి
ఉ తెల్సండి
అయితే అది విన్నరా పేరు
హ్మ్ విన్నామండి
గారు చేసే ఉంటారు కాకపోతే మీరు తెల్వదు కావచ్చు మీకు
ఉహు చేసు చేస్తదండి మా అమ్మ గుడా
అయితే మా ఇంట్లో ఈ రోజు అదే కూరండి పులుసులాగా చేస్తారు పప్పు చేస్త స్తున్నారు
ఉహు అవునా అండి
మీరు ఏం కూర్ వండుకుంటున్న రండి మధ్యాహ్నం
మధ్యాహ్నం మేము వండుకోమండి పొద్దున్నే వండేస్తామండి
పొద్దున ఏమి వండిర్రు మరి అప్పాలు కాకుండా
అప్పాలు కాకుండా టమాటా ఓడిందండి అమ్మ
పొద్దున వండితే నైట్ వరకు అయితదా అండి మూడు పూటలు
అయిద్దండి పొద్దున అయిద్దండి మధ్యాహ్నం అయిద్దండి కొంచెం ఎక్కువ వండితే నైట్ కూడా అయిద్దండి కొంచెం తక్కువ ఒండితే నైట్ కాదండి మళ్ళీ నైట్ వేరే కూర ఓండు తా తారే అండి
అవునా అండి మీరు రెండు పూటలకే రెండు పూటలు ఒక్కొక్కసారి ఏమో మూడు పూటలు కూడా తింటారు అని అర్థం ఒకటె కూర
ఆ అవునండి మీరు అలా తినారా అండి
మేము అలా చేసుకోమండి పొద్దుననేమో దోశలు ఇడ్లీలు అట్లా టిఫిన్ చేసుకుం టం మధ్యాహ్నం అన్నం వండుతాము కూర వండుకుంటాం మధ్యాహ్నం అంటే ఒకటింటప్పుడు వండుతది వేడి వేడి అన్నం తింటారు అనమాట మళ్ళీ నైట్ ఒకవేళ మిగిలితే నైట్ తింటాం లేకపోతే నైట్ నైట్ వండుకుంటాం అనమాట
ఓహో అవునా అండి మిగు వేడిగా తినడం ఇష్టమా అండి
వేడి వేడి అయితేనే మా ఇంట్లో తింటారండి మా అక్క వాళ్ళైనా చెల్లయ్య వాళ్ళు ఎవ్వరు తినారన్నమాట ఆ
హా హా అవునండి
మీరు మంచ్ వాళ్ళండి అసలు ఎంత మంచిగా మీ అమ్మగారు పొద్దునోండినా మీరు తింటురు మా ఇంట్లో ఎవ్వరు తినరాన్డి అట్లా లా
మేము తింటాము అండి మాకు అలవాటండి చిన్నప్పడి నుండి ఉ అవునండి అవి ఈ మధ్యలో రావు కదా అండి చిన్నప్పటి నుండి వస్తాయి కదా అండి ట్యూషన్లు డోర్ కాటన్ లు నవారు బెడ్ షీట్లు
అన్ని నాకు చిన్నపుడు నుండి నాకు అలవాట్లు మీరు ఏం చేస్తుంటుంటారండి
చదువుకుంటూ ఉంటున్నానండి
అవును అండి
ఉద్యోగం కోసం చూస్తున్నా మరి వస్తే ఉద్యోగం చేస్తానన్నమాట
ఉహు అవునండి మంచి గ చెయ్యడి జాబ్
మాకు ఉద్యోగ మోస్ ఒసే మీకు ఏం ఇప్పియాలో చెప్పండి ఐస్ క్రీమ్లు గావాలంటే ఐస్ క్రీమ్లు బొమ్మలు కావాలంటే బొమ్మలు ఇప్పిస్తాము బట్టలు కావాల బట్టలు కూడా ఇప్పిస్తానండి నేను
మీకు జాబ్ వస్తేనేన కదండి అవన్నీ నేను ఆశించట్లేనండి
అయ్యయ్యో ఇంత మంచి వాళ్ళు అండి మా స్నేహితులు తెలుసా అండి నీకు జాబ్ రావాలని మొక్కుతగాని నువ్వు అయితే నాకు పదివేలు ఇయ్యి డ్రెస్ ఇప్పియు అన్ని అడుగుతారండి నా స్నే హితురాలు
మ్ హు వాళ్ళు స్నేహితురాళ్ళు కదాండి నేను ఒక సిస్టర్ లాగా చెల్లెలాగా
అవునండి మీరు చ అవునండి నాకు చెప్పి నేను చెప్పినా కదా మీకు చెల్ నాకు చెల్లలాగానే అనిపించిరు అని ఇంత మంచి వాళ్ళ అండి అసలు
మ్ అవునండి నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ సంతోషంగా ఉందండి అసలు
నాకు కూడా అండి మీరు మాట్లాడుతుంటే ఎక్కడ లేని సంతోషం అన్నం కూడా తినన్ గావచ్చు చండ ఇయళ మధ్యాహ్నం కూడా
ఆహా అవునండి నేను కూడా తినేటట్టు లేనండి ఇంగ
అమ్మ తినండి మీరు పొద్దున్న కూడా తినలేదు కదా మీరు తినండి నేను పొద్దు న్న తిన్న దోష
నేను కూడా పొద్దున తిన్నా అండి చాయల అప్పలేసుకొని
అమ్మ మళ్ళ సరిపోదు కదండి మీరు నా చెల్ల అంటున్నారు మీరు కడుపు మీరు ఖాళీ కడుపుతో ఉంటే నాకు బాధ అయితదండి అక్కయ్యే కదా అని
అవునండి మీరు చెప్పారు కదండి తిం టానండి ఇంగ
తినండి నేను తినకపోయినా ఏం కాదనమాట మీరైతే తినాలి ఫస్ట్
ఆ మళ్ళీ మీరు తినకపోతే నాకి మంచిగా అనిపియదు కదా అండి
నేను కూడా తింటా అండి మీకోసం కాకపోయినా నా కోసం అయినా తింటాలేండి మీరు తినండి
ఆ తింటండి మీరు కూడా తినండి
మేము కూడా తింటామండి మా ఇంటి దగ్గర తెలుసా అండి
మ్ ఏమైదండి
ఏం గాలేదండి ముగ్గుల పోటీలు జరుగుతున్నాయ అన్నమాట మీరు వస్తారా అండి ముగ్గులేయడానికి
నాకు అంతగనం రావండి ముగ్గులు
మీ ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే తీసుకరండి వాళ్ళని ఇక్కడ పోటీలల్లా కూర్చోబెడదాము గెలిస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారంట అండి ఐదు వేలు మూడు వేలు రెండు వేలు
ఆహా అవునండి మా ఇంటి పక్క స్నేహితురాలు ఉందండి ఆమెని తీసుకొని వస్తా అండి నే నేను
మీరు మా ఇంటికి రండి ఆమెనేమో ముగ్గెస్కున్ టదండి మనం ఇద్దరం నాకు ముగ్గురు రావన్నమాట ఇంట్లోనే కూర్చున్నామండి
మన ఇద్దరం ముగ్గులు వేసుకుందాంమండి ఇంగ నీ ఆ నీకు రావండి నాకు రావండి ఇద్దరికి రావు కాబట్టి మంచిగా ముగ్గులు నేర్చుకుందాం అండి నెక్స్ట్ సారి మళ్ళీ వచ్చే సంవత్సరం మ
మనం మనం గెలుద్దాం ఆ మన ఇద్దరం సేమ్ బొమ్మలేద్దాం ఇప్పుడు మీకు ఐదు వేలు వస్తాయి నాకు కూడా ఐదు వేలు వస్తాయండి
ఆ అవును అండి
మీ దగ్గర ఇట్లా జరుగుతాయి అండి సంక్రాంతి అప్పుడు జరుగుతాయంట కదా మీకు అవునా అండి
అవునండి సంక్రాంతి అప్పుడు చాలా బాగా జరుగుతుదండి నైట్ చీకట్ల ఏడు ఎనిమిది గంటలకి ఇట్లా మా ఊరు దగ్గర గ్రామ పంచాయతీ ఉంటది కదండి అక్కడ చానా చానా ప్లేస్ ఉంటదండి ఆ ప్లేస్ దగ్గర డీజే బాక్స్ పెడతారండి పాటలు పెడతారండి. డ్యాన్స్ లెత్తరండీ అన్ని చాలా బాగా జేస్తారండి. డి అందరూ మా ఊరు మొత్తం పోయి చూస్తారండి అక్కడ ముగ్గులు గూడా యే
అంటే ఏమన్నా దేవుళ్ళు పెడతారా ఏమైనా పెడతారా ఉత్తిగానే చూసొస్తారా అక్కడే
ఆహా దేవుళ్ళు లేదండి దేవుని దగ్గరికి రేపు దేవుడు దగ్గర రికి పోతామనంగా చేస్తారండి
అవునా అండి మా దగ్గరనేమో గ్రామ పంచాయతీ అవన్నీ ఏమి ఉండవండి ఎవరి ఇంట్లో వాళ్ళు పండగలే చేసుకోవాలండి అన్నం కూరలు వండుకోవడం దేవుడికి పెట్టుకోవడం మనం తినడం పాయసము అన్ని దేవుడివి తీసుకో చేసుకొని గుడికేమో మనం పోయి రావాలి అంతే ఇంకా ఏమి ఉండదండి మా దగ్గర అట్లా
అవునా అండి మాకైతే సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇట్లా నాలుగు రోజులు జరుగుతుదండి చాలా బాగా అనిపిస్తదండి మాకైతే ఎప్పుడు సంక్రాంతి పండుగ వస్తదో వస్తదో అని ఎదురు చూ స్తా ఉంటాం అండి మా ఊరు మొత్తం
అవునా అండి మా ఇంటి దగ్గర గూడా ఆ మా ఇంటి దగ్గరేనేమో ఒక జ దసరాకి నడుచుకుంటూ గుడికి వెళ్తాం అన్నమాట ఊరు మొ త్తం నడుచుకుంటనే పోవాలన్నమాట అక్కడ బండ్లు బస్సులు ఆటోలు ఏం ఆపేస్తారన్నమాట అక్కడ రోడ్ అందరు అదొక్కటే నచ్చుతదండి మా ఊర్లో పండుగంటే దసరానే అండి
హూ అవునా అండి మా ఊర్లో సంక్రాంతి చాలా బాగా జరుగుతదండి ఈ రోజు నీకోటి చెప్పాలా అండి నేను లేవకముందే మా అమ్మ నాన్నలు అందరెళ్ళి పోయాలాండి నన్ను ఒక్కదాన్ని ఇష్ పెట్టి వెళ్లిపోయారండి
ఎక్కడికి పోయిరండి మిమ్మల్ని వదిలేసి
పనికి వెళ్ళిపోయారండి నేను చూసేవరికి ఎవరు లేరండి ఇంటి దగ్గర ఇంకా
అవునా అండి మరి మీరు భయపడలేదా అండి
ఆ భయపడ్డా అండి మళ్ళీ మా నాన్నకి ఫోన్ చేస్తే మాట్లాడాడండి మేము ఇట్లా బాయ్ కాడికి వచ్చినం అని చెప్పేసి
అవునా అయితే మీకు ఇలా భయం అయినప్పుడు మీ అన్నయ్యను మీ తమ్ముడికో ఫోన్ జేయండి ఎక్కడున్నరు రమ్మని అని
ఆ చేస్తా అండి
మీ నా అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరు ఉన్నారా అండి మరి మీ దగ్గర ఇప్పుడు
నీ ఇప్పుడు ఎవరు లేరండి నేనొక్కదాన్నే ఉన్నానండి ఇగ వస్తారండి ఇప్పుడు
ఆహా కాలేజ్కి చదువుకోవడానికి పోయిరా అండి
ఉమ్ అవునండి.
ఊహు మీరు చదువుకుంటున్నారా లేకపోతే ఉద్యోగమా అండి మీది
నేను ధిన్ చదువుకుంటున్నా అండి
అవునా మంచిగా చదువుకోండి మంచిగా ఉద్యోగం దెచ్చుకోండి.
ఆ అయ్యో జాబ్ వచ్చినాక మీకే ఫస్ట్ చెప్తానండి నేను నాకు ఒక అ క్క లేదండి అన్న ఉన్నాడండి అక్క లాగా అనిపిస్తుందండి ఫస్ట్ నీకే చెప్తా అండి
అవునా అయితే మీ అమ్మ నాన్నలకి జెప్పి నంకనే మీ అన్నయ్యకి జెప్పినంకనే నాకు జెప్పు సరేనా
ఆ సరే వాళ్ళకి చెప్పినంకనే ఫస్ట్ వాళ్ళు అయినంకనే
ఆ ఆ అందుకే అవునవును ఆ అందుకే అండి వాళ్ళకి చెప్పినాంక నాకు గూడా ఫోన్ చేసి అక్కయ్య ఇట్లా జాబ్ ఉద్యోగం వచ్చిందని చె చెప్పు నాకు సంతోషం అయి తది నాకు ఉద్యోగం వచ్చినంక గూడా మా అమ్మ మా నాన్నకి చె నంక మీకే జెప్తాను అన్నమాట నాకు అన్నయ్యలు అక్కాయ్యలు చెల్లెలు ఎవ్వరు లేరండి. అవునండి మా ఇ ఇంట్లో ఫుల్ గారాభం గాని నాకు ఆడు కోవడానికి ఎవ్వరు లేకుండే అండి చిన్నప్పటి నుంచి
మ్మ్ హ్మ్ అవునా అండి
ఇప్పటి నుంచి మీరు ఉండండి మాతో అంటే నా ఎప్పుడన్న నేను ఫోన్ చేసినప్పుడు మా ట్లాడండి మీరు మాట్లాడండి నాతోని
ఆ నేను కూడా మాట్లాడతానండి నా నువ్వు కూడా మాట్ లాడండి మళ్ళీ హాలిడేస్ సెలవులప్పుడు కూడా మీ ఇంటికి నేను వస్తాండి మీరు మా ఇంటికి రండి
వస్తానండి ఖ చ్చితంగా సరే అండి మరి